ఆ మీదికా
బనకాల తిరిగితే నాలే ఏం తింటరా అంట
ఈ తిండి బో ఏది చూస్తే అదే తింటా అంటుంది. ఖర్జూరాలు ఉన్నాయా అని దేవులాడితే అది అదే తింటదట.
హూ
ఏం చేసు సరే మరి తిన్నారా
మూఅంటే నార్మల్ దీప్ దీపం పెడదాం ప్రమిదల అని ప్రమిదలు కూడా చెయాలం టేంటే చమకీ బననా ఆవు పాలు పెళ్ళాం కావాలి
అవును తెచ్చినారా
ఆయిల్ కూడా తెచ్చిన ఇంకేముంది ఒక ముడుపు ఒకటే ఇక బ్యాలెన్స్ ఉంది అంతే ప్రసాదాలు నైవేద్యాలు ఇక అల్లే ఏముందీ అక్క నువ్వులు ఒక్కటే కద ఇక మహా అంటే ఐదే నా చేసేది లడ్డూలు
చె
చేద్దాము అని అనుకుంటున్నా
చేయండి
హ్మ్
ఆ ఒకసారి అనుకున్నప్పుడు అట్లా వదిలేయద్దు దాన్ని చేయాలండి చెప్పండి ఇంకా
త్ర
చెప్పండి ఇంకా
ఇంకా ఇ ఇంకా ఏం లే కి గంతే ఇంకా
తిరూ
ఎందరా ఆ మీకు త్రీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగిరూ
ఆ మరి నేను పోయి చేసుకున్నా సబ్స్క్రైబ్ హాహా షాప్లలో పోయి చేసుకున్నా షాప్ లా పోయి చూపించి వేసి లైకులు కొట్టుకొని వచ్చిన
యమ్మ ఇంకే
వేరే అట్లుంటదా తోనే
శివమావ చెప్పేండటా ఆ
ఆ ఆ
మీరాడరంట
ఆ ఆ మేం బెడతనం అ శనివారం రోజు యుట్యూబ్ల రేపు యూట్యూబ్ లో పెడతారా అండి పూజలు
ఏం పేట్టండ్ర
నా ఓకే
ఊమ్
లడ్డు ఏం చేస్తుంది లడ్డు
ట్టుంది తిండి బోతు
ఏం తింటుంది
అర్జురా
ఖర్జురలు తిన్ తుంద
ఖజురాలు ఎన్నునయని జూతే ఇది తింటంది
ఊమ్ ఊమ్
ఊమ్ పండా పండు కూడా జూస్తుంది
మ్మ్ తిన్నారా అయితే
ఆ తిన్నంమ్ర తినాలి ఇంకా ఏ బుక్ లో మ్మ్ ఇంకా
సాలె అన్నుతుకున్నర మరి
అన్ని రేపులే రేపులేస్ ఉతకాలి ఇగ
మ్మ్ హ్మ్
మ్మ్
రండి ఆగు
రొండు గంటలకే లేచి అన్ని బాషి ఇగ లేస్ దమ్మడ్ దమ్మడ్ నిలదితది
బిన బిన లేస్తరా రెండు గంట్లకి లేస్తారా పడుకోకుర్రి ఇగ మ్మ్ మ్మ్ గంతే గుడికి వెళ్తున్నార రేపు మీరు మరి
ఆ ఎల్ళ వస్తే కూడా కొంచెం బాగుంటదేమో కదా
వెళ్దామండి మేము కూడా వస్తామండి
క్యాండీ
ఓకే అండి
ఇంతండి చెప్పాలండి మీరే
ఏముందండి ఏమి లేదు
మ్మ్ ఇంకామి తిన్నారా అందె
తినలేదండి ఇంకా ఇప్పుడు తినాలి వీడియో తీస్తే అది ఏమైందంటే మొత్తం సౌండ్ లేకుండా వచ్చిందండి గంటా సేఫ గుసోనీ విడియొ షార్ట్ తీసినామ అండి ఆ షార్ట్ కాస్ట్ షూట్ అయిందండి సౌండ్ రాకుండా అయింది డిలేట్ చేసినా అండి స్టోరేజ్ ఫుల్ అయ్యంది మల్ల అన్ని డిలీట్ చేస్తే అప్పుడు ఆన్ అయ్యంది వాట్సాప్ ఇకేం చేద్దామ అని అట్లనే కూర్చున్నాండి ఇక
అయ్యో ఎంత బాధ చినండి
షార్ట్కు పోయింది కష్టం పోయిది టైం పోయిందండి
ఏం కాలే డి అప్పుడప్ డల్లా అయితు
అవన్ ఈ ఫోన్ల వల్ల ఇదే ప్రాబ్లం ఉందండి
అవునండి కరెక్ట్
బ్లర్ ఓస్తూన్ దే అసలు ఏం మంచి గోస్తులేవండి చెప్పండి ఇంకా మరి
ఇంకా అం ఏ మొన్న లిస్ట్ రాసుకున్నానన్ ది
ఏం లిస్ట్ అండి
ఏడు శనివార వ్రతం అని లిస్ట్ రాసానండి అది ఎక్కడ వేసానో ఏమోనండి అస్సలు
ఇప్పుడు ఏం కొనలేదా మరి లిస్ బ
ఏ ఇే జా నకుస
ఆహ ఇచివంద అండేకు
ఆ చెప్పండి
ఏమైనా అట్లా అరుస్తున్నారు
నిమల్ లావట్క ఇ వస్తున్నానండి కుక్క బాత్రూమ్ బోతు కూడా తింటుందండి ఈడ వేట్ వెయితు ఎవరి దినన్నారు ను బాస్సి పలా
హాలవయిందా అండి
ఆ మంచ చ ఏరంకనం గూసం అప్పుడ ఎతలేదండి
సెవెన్ కల గుజం అప్పుడు చేసలేదా అయ్యో షో అదే అండి మరే లోడింగ్ ఎక్కువగానే ఉంది అన్లోడింగ్ ఇత ఉంది
ఏ చెయ్ తీ ఇంకా అండి ఇంకా ఇంకా కేం లేదాండి అదే బనన ఎ చానండి ఆల్రడి లాస్ట్ అటి వారమే పిండి పట్టించానండి
ఆ నాండే మరే అది ఇ సరే సరే ఏదాందా మనక మ
ద్రా
ఎదో అందామనుకున్న మర్చిపోయినా
ఊ
బనానాలు దాపెట్టారా అండీ మరి మీ పిల్లలు ఊకోరు గదా
ఆ దా పెట్టినండీ ఏం చేస్తనండి దాచుకోవాలండి అన్ని వీళ్ల వల్ల
అదే అండీ
లేద్ పో తే మా ఇంట్లో ఒక కుంభకర్ణుడు ఉండండీ
తెల్సు అండి చిన్న కుంభకర్ణి ఉందని
ఆ తినేది జూస్తే ఏడబెడుతదో ఎ ఎమ్మో అండీ ముడ్డి నల్లగ పెడుతుందండి ఈ పిల్లా చిన్నపిల్ల బాత్రుమూ పొన్ అసలు డిఫ్ తిట్లే లేదండి మా పాపకి గిర్స్
చిన్న పిల్లకి డిసిప్లేన్ ఏం తెలుస్తదండీ
ఆ డ్యాన్స్ ఎస్తుందండీ
ఒ వావ్ బాత్రూమ్ లో డ్యాన్సస్ స్తున్నా లడ్డా అండీ
వీడియోకావాలా అంటే మీకొత్ ఒకటీ
వద్దా అండి బాత్రూమ్ వీడియో ఏమ్ పెట్కుంటరాండి ఉ
ఎ మంచిగ గుర్చో రా ఇంకాండి ఇంకేం చేస్తున్నారండి ఇట్లగూచ్చో గూర్చో
ఏం లేదండి ఇగ మీరే చెప్పాల ప్లేన్ ఇంకా మూడు నిమిషాలు మాట్లాడలి దే ఇంకేందండీ మీది అయిపోద్ ఎంటండీ ఎంజాయండీ టూ తౌసండ్ వస్తయండి మీకూ
ఎసినప్పుడు జూద్దాం అండీ
ఎ జ్జత్ రాండీ
మ్మ్. అంతే అండి ఇదీ ఆ
చెప్పండి. ఎట్ల మరీ.
ఇంకా అండి, ఇంకా ఏం లేద
మావ్ ఉందండి, తల నోస్తుందండి బాగా.
మ్మ్ ఇంకా అండి
మార్నింగే లేవాలండి మేము కూడా మే చెప్పండి ఇంకా మరీ
ఇంకా ఆ ఎగ్ అంతేనండి ఎగ్ అది ఒక్కటి చెయాలండి ఇగ అయితే
అవునండి రేపు ఎంత అండి డేటు ఫోర్టీన్
పోటీనా అండి
మ్మ్ ఇంకా అండి మరి
ఇంకా ఏమ్ ముందాండి చేస్తాము లేండి, ఇంకానే అనుకుంటున్నాండి. ఆ దోమలు ఫుల్ కుడుతాయండి.
పా దాదా అంటుంది
అవునండి బిగ్ తీరిది
కడగమంటుందా అండి?
మ్మ్ కూసోట్లేదండి, కూసో
కొడుతున్నారా అం నేడు గుసగుస అంటారేందం డి రాకపోతే ఎట్లా కుసుంటారు.
డ్యాన్స్ డ్యాన్స్ అని ఈ బాత్రూమ్ లో మొత్తం కుండి సుట్టూ తిరిగేస్తుందండి
అయ్యో అండి అయిపోయినట్టుందండి మరి మీరు వాచ్ చేయపోయినారండి బాత్రూమ్ లో డాన్స్ రాండిద్దరు
అ కుండీలో ఆడ్తదట అండి అమే
కుండి లో పడతారా
బ
ఏంటండి మీరు ఇంత కామెడీ చేస్తున్నారు
జేస్సామండి వీళ్ళ ఎప్పు డు ఈ కుసో
కుసో కుసో చెప్పండి ఇంకొక వన్ మినిట్ అయితే అయిపోతుందండి మీ పని లో లోలో లడ్డు
మాత్రం గుర్తించారు
డ్యాన్స్ ఏత్తున్నవా
పాంట్స్
డ్యాన్స్ చెయి చెయి ఆ తిన్నవా తిన్నావా
ఏ తిన
పాటవాడు లాలీ లాలీ అని
తిన్నావా చే మాట్లాడతలేదండి తను
ఆ అయిపోయిందండి మీ టైం టూ సెకండ్స్ ఏ ఉందండి పడుకోండి ఇంకా బాయ్ అండి కడిగినాక చెప్పన్